గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు
అవునమ్మా నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు
బాగున్నాను ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదమ్మా ఇంకా ఈవినింగ్ అనే సి ఇప్పుడు వంటలు అన్నీ అయిపోయాయి కదా అలాగే ఇక కూర్చొని ఉన్నాను
అ
అదే మీకు గుర్తొచ్చింది ఎందుకని మీకు కాల్ చేశాను మా
ఆహా ఓకే ఓకే
ఇంక అమ్మా చెప్పాలి మీరు ఏం చేస్తున్నారు మీ వంటలు అయ్యాయ మీ తిన్నార ఎప్పటి వరకు తింటారు మీరు
తింటామ్ నైన్ నైన్ వరకు చూస్త
అవున లేదమ్మా లాగే అంటే డిన్నర్ తొందరగా చేస్తే బాగుంటది కదా ఎందుకంటే డిన్నర్ ఎప్పుడు పడుకునే ఏ సమయానికి ఒక రెండు గంటల ముందు చేస్
ఆ
ఉ
ఆ అదే ఆ మీకు ఫ్యాషనింగ్ మోడలింగ్ అంటే ఇష్టమ
అవునండి ఫ్యాషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఈ కాలంలో చాల మంది
ఆ ఇష్టమా
హలో
చెప్పాలమ్మా అయిన
ఇప్పుడు ట్రెండింగ్ లో పాకిస్తానీ డ్రెస్సెస్ నడుపుతున్నాయి కదా నడుస్తున్నాయి కదా
అవునండి పాకిస్తానీ డ్రెసెస్ ఇప్పుడు చాల ట్రెండ్ లో ఉన్నాయి ఎందుకంటే లు స్ కంఫర్టబుల్ గా ఉంటాయి కదా అది వేరు చేసుకుంటే చాల బాగు ఉంటుంది అంటే కంఫర్టబుల్ గా కూడ ఉంటుంది ఫ్యాషన్ కి ఫ్యాషన్ గా కూడా ఉంటుంది
అవును ఇప్పుడు వెడ్డింగ్స్ లో ఏవైన అకేషన్స్లో
అప్పుడు ఇద్దరి దగ్గర చాలా ఉన్న రైల్వే టికెట్లు
హు హు
అవునండి
ఇప్పుడు ఫ్యాషన్ అంటే మాములు నార్మల్గా అయిపోయినాయి అందర్ ఫ్యాషన్ ఫ్యాషన్ మోడలింగ్ చేస్తున్నారు కదా
అవునండి వేరే అన్ని అంతే మం మంచిగా ఫ్యాషన్ లో ఏదైనా కానీ డిజైనర్ పీస్ ఉంటేనే అది ఫ్యాషన్ ఉంటుంది
అవును కానీ దాని కి ఇంకల ఎంత హార్డ్ వర్క్ చేస్తారో మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు అది తయార్ చేయడానికి ఒక డ్రస్
అవును కదా అమ్మ అందుకనే డిజైనర్ పీస్ అంటారు దాని వాల్యూ కూడ అలాగే ఉం ఆ ఉంటుంది మరి ఆ తెలిసిన వాళ్ సో అది అంత కాస్ట్ ఎందుకు ఉంది అంటే అందుకనే ఉంటది అది
వివాన్ ఆ కొంతమంది అంత కాస్ట్ ఆ కొంతమంది హ్మ్ ఇది అంత కాస్ట్ పెట్టి తీసుకున్నారు ఎట్లా ఉన్నది మంచిగా లేదని అంటారు
ఆ అందుకని ఒక ఓన్ గా మనము ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ల డిజైనర్ చేసి వేయడం అదో థ్రిల్లింగ్ ఉంటుంది వేసుకుంటే అంటే వేరేది తీసుకొని కొని అందరికి సేమ్ ఉండదు కదా వెరైటీగా ఉంటుంది కదా అదో థ్రిల్లు ఉంటున్నట్టు వేసుకుంటే ఇప్పుడు ఏంటి ఫ్యాషన్ అంటే మామూలుగా అవే ఏది కొత్తా మార్కెట్ లో వస్తే అది తీసుకోవడం వేసుకోవడం దాన్ని వెరైటీ వెరైటీ ఇగ మతం వేరు చేయడం
ఆ అవును
దాన్నీ బట్టి మన బాడీ స్ట్రక్చర్ ని బట్టి కూడా ఉంటుంది
ఆ అవును మనమ్మ
ఉమ్ ఇంకా అమ్మ మీకు స్ ఇష్టమా అండి మీరు చేస్తారా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తారా
చెయ్యాలి ఇప్పుడు దాకాతే చేయలేదు ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తు ఉందమ్మా ఫ్యాషన్ డిజైనింగ్ లో
అవును మంచిదమ్మా వస్తేనే బాగుంటుంది ఎందుకంటే కొన్ని మనమే చేసుకోవాలి ఒక మైండ్ లో తీసుకొచ్చుకోవాలి ఎలా ఏంటి అరే నేను ఇది కట్ చేస్తే చేస్తాను డిజైన్ చూడాలి ఇగ మళ్ళీ అందులో ఎలా చేస్తారు ఎలా కటింగ్ చేస్తారు ఎలా స్టిచ్ చేస్తారు దానికి నేనేం చెయ్యాలి నేనేం దాన్ని వెరైటీగా ఇంకా ఎక్కువ దానికి ఏమేం యాడ్ చేసి దాన్ని ఫ్యాషనబుల్ గా చెయ్యాలి
అవును అమ్మ
ఇది అది ఒక కళ అవంటే మనం ఎవరిని అడగకూడదు మన ఓను మా ఇంట్లోనే చేస్తే అది బాగా వస్తుంది
అమ్మ అవునవును
ఇంకా మీకేమన్నా వచ్చామ్మా టయింగ్ డయింగ్ అయిపోయి రింగ్ కలరింగ్ స్టిచింగ్ ఆ
మామూలుగా స్ట్రిచింగ్ మెహందీ అట్ అదు మామూలుగా ఏదైనా స్టిచ్ వెళ్తే అది స్టిచ్ వేస్తాను
ఆ
చేస్తారమ్మా ఓకే మంచి అలవాటు చేస్తేనే బాగుంటది హ్మ్
ఇంకా స్టిచింగ్ ఇప్పుడు మీకు వచ్చామ్మా స్టిచింగ్ చేయడం
ఏంటమ్మా
మీకు స్టిచ్చింగ్ చేయడం వచ్చా
అవునుకు నాకు స్టిచ్చింగ్ చేయడం వచ్చు కానీ మామూలుగా ఇంట్లోనే చేస్ తనమ్మ వేరే వాళ్ళ బట్టలు చెయ్యను అప్పుడప్పుడు మనకి ఏదన్నా వస్తే స్టిచ్చింగ్ ఇంట్లో చేసి కుంటాను నేను
అవును మీకు ఇప్పుడు నడుస్తున్న ఫ్యాషన్స్ స్టిచ్ చేయగలుగుతారా మీరు
ఉ చూస్తే చెయ్యగలుగుతానమ్మా రాన్ అనేది ఏమి ఉండదు వస్తదని మనం కొంచెం లేదు ఓపికతో చూసి కటింగ్ చేసుకొని చేస్తే అది వచ్చేస్తది కదా అలాగే ఒకసారి ఒకసారి కొం చమా చెయ్యాలి ఒకసారి రాకపోయినా రెండోసారి వస్తది కదా
కాన్ఫిడెన్స్ తో ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే వస్తది కంపల్సరిగా
అవునండి
హ్
అయ్యో
ఆ
ఇంకా చెప్పాలం
చిం రేట్స్ బాగున్నాయి పెరిగిపోయాయి స్టీచింగ్ రేట్స్ బయట
అవునమ్మా టూ మంత్స్ గా పెరిగాయి అన్నిట్లో రేట్లలాగే పెరిగాయి ఇంకా స్టిచ్చింగ్ అయితే అబ్బా క్లాత్కు రేట్ ఇంకా ఇష్ ఇష్టమన్న క్లాత్ తీసుకొని మనం ఫ్యాబ్రిక్ చూజ్ చేసి మంచి ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఇంకా స్టిచింగ్ ఇవ్వాలంటే చాలా పెరిగాయమ్మ ఎక్స్పెన్సివ్ గా అయిపోతది ఇంకా ఆ డ్రెస్ మనకు అందుకనేసి ఆ అందరికి స్టిచ్చింగ్ అనేసి ఓస్తానే మనము ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని స్టిచ్ చేసి మన ఓన్ డిజైన్ చేసి వేసుకుంటే చాలా బాగ కూడా ఉంటుంది అందరు అడిగినట్ ట్టు కూడా ఉంటుంది అరే చాలా బాగుంది ఎక్కడ చేశారు ఎక్కడ తీసుకున్నారు అన్నట్టు అలా హ్మ్
హ్మ్ ఎందుకు మళ్ళీ చెప్పాలి
మీరు తీసుకుంటారా అలా
నేను ఒకసారి బయట డ్రెస్ చేసిన నార్మల్ డ్రెస్ కి టూ హండ్రెడ్ తీసుకున్నదామె
అవును అదే అంటున్నా గదా బాగా టూ మచ్చ రేట్ల అది ఎలా కుట్టారు సింపల్ డ్రెస్ కే టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు
ఇంకా హెవీ డ్రెస్స్టి స్టిచ్ చేస్తే బాగా తీసుకుంటారేమో
లైనింగ్ది ఇంకా హెవీ ఏదన్నా డిజ్ జైన్ యాడ్ చేసి అవిఇవి చేస్తే ఇంకా వేలలోనే వాళ్ళ స్టిచ్చింగ్ అయిపోతాయి
అవునవును నేను చూసాను ఒక్కొక్కక్కడ అయితే థౌజండ్ టూ థౌజండ్ ఇట్లా తీసుకుంటున్నారు కానీ వెల్డ్ స్స్ ఎట్లా చూపిస్తే అట్లా స్టిచ్ చేసి ఇస్తారు వాళ్ళు
అ మ్మా ఇప్పుడు ఇప్పుడు ముందేంటి ఆడవాళ్ళకి అన్నీ ఉండేవి మగ వాళ్ళు ఏదో ఒక వేసుకొంటే సరిపోదు ఇప్పుడు మన కన్నా ఇంకా స్టిచింగ్ ధరలు అయితే మెన్స్ కి బాయ్స్ కి ఎక్కువ ఉన్నాయి వాళ్ళ క్లాత్ కూడా బాగా ఇది ఎక్స్పెన్సివ్ గా దొరుకుతుంది ఇంకా వాళ్ళ స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా చాలా పెరిగాయి థౌజండ్లలోనే ఉన్నాయి ఇంకా ఒక వెడ్డింగ్ ఎవరిదైనా అటెండ్ చేద్దాం అనుకుంటే ఇంకా వేరే పెళ్లి వాళ్ళది అయితే ఓ వేరే వెళ్ళే వాళ్ళే వాళ్ళకు ఇంకా ప్రీ ప్రేమ అవ్వాలి సేమియా కానీ అదొక వేస్ట్ ఖర్చా ఆ
ఇది తీసుకోవాలి ఇది ఎట్లా తీసుకోవాలి ఎట్లా ఎట్లా మేకప్ చేయాలి ఎట్లా ఏ డ్రెస్ అవును
పెళ్లి వచ్చింది అంటే ఒక ఖర్చు పెరిగినట్టే ఇంకా పిల్లలు అంటారు అరే నా దగ్గర బట్టలు లేవు ఇప్పుడు ఎకోసారి వేసిన బట్టలు మరోసారి వేసుకోరు అది నేను అప్పుడే వేసుకున్నాను ఇన్ని అల్మారీలు ని నిండి ఉన్నా కానీ బట్టలే లేవు అంటారు అప్పుడు
అవును లేవంటారు ఎందుకు ఎందుకు వేసుకోరు లాస్ట్ ఇయర్ తీసుకున్నామంటే ఈ ఇప్పుడు ఆ ట్రైన్ నడుస్తు ఇస్తలేదు వేసుకోే మేము వేసుకోము అది అని అంటారు
అదే కదా అలా అది ఇప్పుడు బాగా ఫ్యాషన్ అనేది బాగా నడుస్తుంది ఇంకా
అవును అవును అవును
అదే అలా దాని వల్ల కూడా డబ్బులు వేస్ట్గా ఖర్చు కూడా అవుతున్నాయి
అవు అవును పిల్లలు అది చూస్తలేరు కదా మనీ వేస్ట్ అయి న్నది అని వేస్ట్ గా యూస్ చేస్తున్నారు మనీకి
అవునమ్మా అదే కదా ఓకే మరి మీరు చాలా బాగా మాట్లాడారమ్మా ఫ్యాషన్ గురించి
ఓకే అమ్మా
ఓకే అమ్మ మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది బాయ్
స